హాయ్ సిస్టర్ బాగున్నాను సిస్టర్ బాగున్నర మీరు ఆ తిన్నా సిస్టర్ రు మీరు తిన్నారా
ఆ చాలా బాగా తిన్నాను ఏం కరి చేసారు
ఏ రోజా ఏదో ఒక కటి తండి
చెప్పండి ఇంకా కర్రీతో ప్రాబ్లం ఏం లేదు
అవునా అ అయితే చి కెన్ చేసార ఇంట్లో
వావ్ మై ఫేవరెట్ కర్రీ
మీరేం కర్రీ చేస చేశారు
మా ఇంట్లో చికెన్ మటన్ చేప లు అన్ని చేసాం కావాలా మీకేమన్నా?
ఇస్తారా మరి? మీ లొకేషమ్ ఎ తెలిదు నాకు
అలా చెప్పకూడదులేండి ఇంకా
మ్మ్ చెప్పాలి ఏంటిది ఈ రోజు విశేషాలు
ఏం లేదు
నేనా కూర్చున్న అండి
ఉహు ఇంకేంటి
మూవి చూస్తారా మీరు నైట్?
స్తారా నాతో పాటు వస్తారా
ఆ చూస్థా
నేను చూసే మూవీస్ నికు నచ్చతాయో లేదో
ఏవైనా ఓకె
ఏంటి ఏదైనా ఒకటి అంటే మీకు నచ్చని మూవీస్ కూడా ఉంటాయి కదా ప్రతిదీ మేము చూసింది చూడాలంటే అవ్వదు కదా
పర్లేదు అన్ని మూవీస్ చూస్తాను నేనైతే
దేవున్నీ మొక్కుతారా మీరు?
హావును ముక్కుత
త
హ అలా చెపొదు కదా ఎవరు పర్సనల్ వాళ్ళది
ఏ దేవుడు ఇష్టం?
ఎవరి పర్సనల్ వాళ్ళదండి
అయితే నీ కంటే ఆళ్ళు భూమి పైన అన్ని దేవుడు ఒకటే అనే మాట తెలీదు నీకు
అవునా తెలుసుకుంటా
మంచి పని
సిస్టర్
సిస్టిర్నె మీర్ సెప్పాలా నేన్ వినాలా
ఏమన్న చెప్పండి ఒక మూవీ గురించి మీకు నచ్చిన మూవీ
ఏమో ఇంక ఏదో ఒక మూవీ గురించి మూవీస్ అంటే పెద్దగా నేను ట
అవునా
సరే
ఓహో అంత లేదులెండి
అయితే నార్మల్గా ఉంటారా
నార్మల్ కూడా కాదు బిలో నార్మల్
బిలో యావరేజా
అంతే
ఎగురుకోండి కామెడీ చేస్తున్నారు వాయిస్ ఎలా ఉంది అంటే అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో
అయ్యో మీ అంతా కాదులెండి
ఇది ఇంకా ఏదో కామెడీ చేస్తున్నారు మీరు
ఇంకా తిన్నారా అండి ఇంకా
మీరేం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నా అండి
సండే స్పెషల్స్ ఏంటి
ఆ ఏం స్పెషల్ అనేది లేదు
అప్పుడప్పుడు మీరు ఏమైనా ట్రిప్స్ కు వెళ్తూ ఉంటారా
ఏదో
ఏదోనా
అంత
ఇంకేంటి
ఏ మీరేం ప్లాన్ చేసారు
ఆ
ఆ చాలా ఇష్టం
ఓ మైస్ అప్పుడప్పుడు ఏం మన ఏమేం రీడింగ్ చేస్తారు మీరు
చిన్న చిన్న స్టోరీస్
పెద్ద పెద్దవి చేయరా ఏంటి
పెద్దవి చదవాలంటే టైం ఉండాలి కదా
ఇవాళ ఆఫ్ రేప్ ఆఫ్ ఎల్లుండి ఆఫ్ ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి
పార్ట్స్ గా డివైడ్ చేస్తే అవి సాగుతూనే ఉంటది నీ కథ కంప్లీట్ కాదు కదా
ఆ కథ కంప్లీట్ కావడానికే పార్ట్స్ గా డివైడ్ చేయాలి ఒక పెద్ద స్టోరీ వచ్చేసి ఒక వన్ వీక్ పెట్టుకోవాలి అటెండర్
వావ్ భలే చె ప్పారు ట్రై చేస్తా
ఇ
ఇంకా చెప్పాలి సిస్టర్